హాయ్
హియా బాగున్నారా
బగునం మెరు ఎలా ఉనారు
హ్మ్ బావున్నా ఏం చేస్తున్నారు
ఏ మీరేం చేస్తున్నారు
ఏం చేస్త నేను బాదం తింటున్నాం
అవునా మీరు చాలా హెల్తీగా ఉంటారా
ఏంది
హెల్దీ ఫుడ్ తింటున్నారు కదా హెల్దీగా ఉంటారా
ఆ అవును
అవునా
హ్మ్ ఇంకేంది మరి
మీరు చెప్ ఇప్పుడు తీనలేదు బాదాం
నానపెట్టిన బాదం తిన్లే అం టే నాన పెట్టిన బాదం ఎప్పుడు తిన్ అవునా
జ్యూస్ తాగినా ఎప్పుడూ
హా న నేను రోజు తింటా నేను తింటా రోజ్ తింటా
అవునా
హా ఇంకా
ఎంలెద్ నువ్ చెప్పాలి
ఉ అ తిన్నరా మద్దానం
అ తిన్నం
తిన్నరా ఇంకేంది మరి
ఏమీ లేదు నేను ఆఫ్టర్నూన్ ఇంకా తినలే తినాలి
ఏంది
ఆఫ్టర్నూన్ తిన్లేదు తినాలి అంటున్నా
ఎండ అయితే మస్సు కొడుతుంది ఘోరంగా
అవును ఎండాకాలం బయట ఎక్కడికి తిరగద్దు వెళ్ళద్దు
హ్మ్
ఇంట్లోనే ఉంటలే
అవును ఎటు తిరుగకూడదు ఎండా తాకుతేమల్ళా ఉ
అ హలో
లవణ
ఎం టెంపుల్ మరి
ఇంక ఏంది మరి జొన్న రొట్టె చేసిర్ర
అవును
ఉ హు బట్టలు బోల్లు అయినయ
అయిపోయినయ్
ఉ అవునా
హ్మ్
ఇంకా
ఉ హు ఎం స్నానాలు
ఆ
ఏం తెచ్చినారు
మయిజో మయిజో ఏం చేస్తాలేను చెప్పాలి
ఉ
ఇంకేంది మరి అ పింఛన్ మరి గమై బారిజో
ఏంటి అ డిస్టర్బెన్స్
ఏం లేదు ఇది ఏమంటారంటే మా అమ్మకి ఆపరేషన్ అయింది కళ్ళ ఆపరేషను అదె ఉంచు హ్మ్ అదే నేను ఫోన్ చేసినా కదా అంతే ఘాట్ వచ్చింది హ్మ్ స్
ఉహ్మ
హు ఇంకేంది మరి ఇంకేం లేదు చెప్పాలి మీర్ ఇప్పుడు తినాలే మధ్యాహ్నం తినలే మీరు తిన్నారా మధ్యాహ్నం
అవును తిన లేదు ఇంకా తినాలి
తినాల
హ్మ్
ఉహ్మ ఇంక ఏంది మరి
ఏమి లే
బట్టలు బోల్లు బట్టలు అయిపోయినయా
అయిపేనాయ్
మరి ఇప్పుడు ఎండాకాలంలో మస్తు పెళ్ళిళ్ళు ఉంటాయి కదా షాపింగ్ అయిపోయిందా.
ఇ షాపింగ్ అవేమి చేయలేదు ఇంకా
చెయ్ లే హలో ఎందుకు
ఆ వినిపిస్తున్నదా
ఏంది
హలో
వినిపిస్తలేదు ఫోన్ కొంచెం దగ్ గర చేసి మాట్లాడండి ఆహ్
హలో ఏంటి బిజీగ ఉన్నారా మీరేమన్నా
హలో లో ఆంటీ వినిపిస్తలేదు కొంచెం గట్టిగా మాట్లాడండి హలో వినిపిస్తలేదు మీరు కొంచెం ఫోను దగ్గర చేసి గట్టిగా మాట్లాడండి అంటున్నా
దగ్
ఆ ఇగో మస్తు మస్తు వినిపిస్తుంది ఇట్లానే మాట్లాడండి హలో మీకు వినిపిస్తలేద
ఊహు ఆ వినిపిస్తుంది నాకు కూడ
ఆ ఓకే ఇప్పుడు వినిపిస్తుంది
ఏం జేస్తున్నారు మరి
ఏం జేస్తలే ఇందాక ఏమో ఇందాక ఏమొ అన్నారు గదా షాపింగ్ అయిపోయిందా అంటే
ఆ ఏంటి
షాపింగ్ అయిపోయిందా అంటే ఏమో అన్నారు కదా మీరు
హలో
ఆ వినిపిస్త లేదా
హలో
నా
నాకు వినిపిస్తుంది గదా
ఆ షాపింగ్ అయిపోయిందా ఓకే ఓకే షాపింగ్ అయిపోయిందా అంటే ఏదో అన్నారు కదా ఇందాక
కరెక్ట్ గా వినిపిస్తలేదు మీ వాయిస్ బ్రేక్ అయితుంది
ఆ నీది గూడా బ్రేక్ అయితుంది ఎందుకో మరి హలో ఆ వినిపిస్త లేదా ఆ చెప్పండి మరి ఇంకా ఏం జేస్తున్నారు ఏంది ఏం లేదా
ఆ
ఆ ఇప్పుడు వినిపిస్తుందా మస్తు
ఆ బా బాడ
ఓకే ఓకే రు వినిపిస్తుందా ఆ ఇంకా మరి ఏంది
హలో
ఆ వినిపిస్తలేదా
హలో
హలో వినిపిస్తుంది గాదా నాకు హలో
హలో
ఆ వినిపిస్త లేదా
ఆ ఏం జేస్తున్నారు మీరు